హలో హలో ఏంటి సిగ్నల్ రావట్లేదా మీకు లేదు లేదు ఇంక కొం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది అందుక కట్ అవుతుంది యాక్చువల్ యాప్ క్లోజెస్ కూడా కట్ అవుతుంది కాల్ అట్లా కట్ టైపోయింది పోను హుమ్ ఉగాదికి ఇంటికి వెళ్తున్నారా మరి హూ
వంట చేస్తున్నవా
అర్థం కాలే వంట చేస్కున్నవా వంటనా
ఆ
అర్ధంకాలే ఏం చేస్తున్నా వు ఏం లేదు రేపు మా ఫ్రెండ్ చందు అని ఉంటది తను ఎళ్ళిపోతుంది అయ్యో ఎక్కడకి తర్కి
ఈ జాబు
జాబ్ మానేసి అక్కడ కోచింగ్కి వెళ్తుంది త్రీ మంత్స్ తనతో పాటు ఇక ఇప్పుడే బ్యాగ్ చదిరి పెట్టినా రేపు పావన్ మళ్ళ హైటెక్ ఇట్లా దోలు రావాలి
ఈయో
యా ఆమ్ సింగిల్ వంశీ గూడా పోయిండు ఎప్పుడూ ఎల్లిపోయిండ్ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండ్
హలో
హ మ్ ఎలా ఉన్నావ్ ఒంటరి చేసి అందరు వెళ్ళి పోయారు
చందువ
వినిపిస్త లేదు వాయిస్ చందువాళ్ళ చందు వాళ్ళ మమ్మీ ఉంది.
టూ పార్క్స్ పోదు
ఆ
టూ మంత్స్ మనం కూడా ఎళ్ళిపోతం
అదే ఇంగా టూ మంత్స్ అయితే ఎప్పుడు మార్చ్, ఏప్రిల్, మేలోన ఎగ్జామ్స్
హ్మ్ ఏప్రిల్ లాస్ట్ వీక్ లో
హుమ్
ఆ వెళ్తున్నాం పండగకి
ఎ వెళ్ళాలి చూడాలి వెళ్తన ఇక్కన్నే ఉంటనా తెలీదు. నువ్వు వెళ్తున్నావ
రివ్యూస్ పెడితే ఏం ఎల్లా
ఆహా ఇంకెన్ని రి వ్యూస్ ఉంటయి
సరే
కాదురియా సాయంత్రం ఇప్పుడు ఒక త్రీ అయిపోయినాయా, ఫోర్ అయిపోయినాయా
మిడ్ వన్ ఫైవ్ అయిపో ఫోరో ఫైవ్
హుహుమ్
మిడ్ టూ టూ అయిపోయినాయి కదా ఇంకా టూ ఓ త్రీ ఓ ఉంటయి.
ఉ హుహ్ హుహ్
హ్మ్ అర్థంగాట్లే వాయిస్ స్ట్రక్ అయితుంది.
ఇందులో అది చూయించట్లే మరి ఫిల్ అయినట్ హలో
ఆ ఆగు ఆగు ఒక్కనిమిషం